హలో అండి ఎలా ఉన్నారండి
డి మీరెలా ఉన్నారండి
బావున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే రూమ్ లో ఉండి అలా బోర్ కొడుతుంది అలా టెర్రెస్ పైకి వచ్చా అండి
ఊ
మీరు అండి
మేమేం చేస్తామండి సిటీ లలో ఉం టా ము ఇక్కడేమో ఎం అక్కడికి పోయేకుండదు రోజా అ ట్రాఫిక్ సౌండ్లు అవే, మీరు సిటీలో ఉంటారా అండి.
లేదు లేదండి నేను పల్లెటూరులోనే అండి ఉండేది
ఆహా మంచిగా నేచర్ ని ఎంజాయ్ చేస్తారు మీరు
అవును అవునండి ఏముందండి మార్నింగ్ పనికి వెళ్ళేసి అలా ఈవినింగ్ వచ్చి అలా కూర్చుంటే స ఈవినింగ్ టైమ్ చల్ల గాలి వస్తుంటుంది అలా టీ తాగుతూ అందరితో మాట్లాడుతూ హ్యాపీగా ఉండేది మ్మ్ పల్లెట్టు మీకు సిటీలో ఇవన్నీ అవైలబుల్ ఉండవులేండి నాకు తెలిసినంత వరకు ఎందుకంటే అక్కడ చెట్లు తక్కువగా ఉంటాయి అవును
హుమ్
చెట్లు తక్కువగా ఉంటాయి ఎందుకంటే అందరూ ఆ చెట్లు నరికే సి ఇండ్లు కట్టుకోవడం లేదా షాప్ పెట్టడం ఏమన్నా మ్యాగ్జిమం ఆ నేర్ చెరణనే తా కోవ ఉంటు ఉంది కదా అండి సిటీ లైఫ్ లో
అసలు ఎలాగంటే ఇప్పుడు ఆ మనక ఏమన్నా నేచర్ ఎంజాయ్ చేయాలి అలా ఉంటే ఖచ్చితంగా అందరు ఏం ప్రిఫర్ చేస్తారన్ ఇది ప్రిఫర్ చేస్తారు రిసార్ట్ కి వెళ్ళడం గానీ అలాంటివి
పల్లెటూరులో ఫ్రీగా దొరికేదాన్ని అక్కడ వెళ్ళి డబ్బులు పెట్టి మరీ చూస్తారు అంతే హు ఏ మాట కి ఆ మాట విలేజ్ లోనే అండి మనక అన్నీ దొరికేది ఆ వాతావరణమయినా ఇన్ ఏమన్నా హెల్తీ ఫుడ్ అయినా ఏమైనా సరే ఇక్కడ సిటీ లో అంత మరీ అసలు చెట్లు మరీ తక్ క్కువగా ఉంటాయండి అసలు ఉండవా చెట్లు అనేది
ఉంటాయంండి ఎలాగంటే ఇప్పుడు ఏమన్నా ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేస్ స్తారంటే చెట్లని తీసేసి ఇల్లు కట్ పట్టుకుంటారు అక్కడ తర్వాత ఫామ్ అమ్మాల్టికి వాళ్ళు చెట్లు పెట్టుకుంటరు ఇంటి లోపల చిన్న చిన్న మొక్కలు పెట్టుకొని మంటారంటే మేము చెట్లు పెట్టుకున్నాము అని అంటారు. అదే వంద మందికి వేల మందికి, గాలిని ఇచ్చేదాన్ని నరికేసి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం గాలిని వస్తే జాలినట్టు చూసుకున్నట్టు ఉంటుంది
అవును వాళ్ళకి తెలిద్ దండి ఆ చెట్ చెట్టు గాలి అదేమంటారు ఆ చెట్టు నుంచి మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది మనం వదిలే గాలి అది మనం తీసుకునేది మంచిగాలి బట్ అయితే, మనం వదిలే గాలి అది మంచి గాలి కాదు కానీ కార్బన్ డైఆక్సైడ్ అది చెట్టు తీసుకొని మళ్ళీ దాన్ని మంన్ చి గాలిగా ఆ ర రీప్రొడ్యూస్ చేసి మరీ మనకి ఇస్ టుది ఇటువంటి యూజెస్ వాళ్ళ క్ తెలియదు
అవునండి
ఇదిొకటేని కాకపోయినా ఇంకా చాలా ఉన్నాయంండి, మె వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాగాలేదు అనుకోండి సిటీస్ లో టౌన్ కద ఇది హాస్ క్యాపిటల్కి వెళ్తారనమాట అక్కడ మెడిసిన్సు ఇంజెక్షన్సు ఇలా చాలా యూజ్ చేశారు ఆ మెడిసిన్స్ అనేది దే చెట్ల నుంచి ప్రిపేర్ అయితాయి అనేది వాళ్ళకి తెలిదు
అదే ఇప్పుడు ఇంకోటి ఏమ మెడిసిన్ ఇప్పుడు ప ఏదైనా గానీ హాస్పిటల్కే వెళ్తుంటారు వాళ్ళు అదే మనం అనుకోండి ఇప్పుడు దగ్గు వచ్చిందనుకోండి మిరియాలని నోట్లోకి ఎసుకొని పడుకోండి తగ్గిపోతుంది అం అట్టారు స్టమక్ పెయిన్ వచ్చిందను కొండి దిష్టి దీపించుకుంటే తగ్గిపోతుంది దిష్టి దీపించుకుంటే తగ్గిపోతుంది ఈ ఈప్పు ఇవీటి కన్నిటికి హాస్పిటల్ కేళ్తు తరు పల్ ఆ ఇక్కడ ఇక్కడ ఆ సిటీస్ లో ఉన్నోళ్ళు
అవునవును చాలా ఉం ఉంటాయండి ఇంకా చాలా యూజెస్ ఉంటాయి ఆ వా నేచర్ వల్ల వీళ్ళకి తెలిదు అంతే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏమన్నా మనము ఏమంటారు వర్క్ ప్రెజర్ వల్ల ఇంకా ఏమన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మనకి మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది అలా బయటకి వెళ్ళాం అనుకోండి నేచర్ ఉండే ప్లేస్ లోకి ఎ మైండ్ రిలీఫ్ అయ్యి ఫ్రెష్ నెస్ అ చ్చి ఏమన్నా ఒక ప్రాబ్లం మనకు మై ఇదిగోర నాన్న రెండో కూసు సొల్యూషన్ వెతుకొని మరి మనం సాల్వ్ చేసుకోవచ్చు అది సిటీ లైఫ్ క్లోజ్ అదే సిటీ లో ఉంటే ఇదేమంటారు ఈ వెహికిల్స్ సౌండ్ ఇంకా అంతకు మించి ఏం ఉండదండి
అవునండి
అందులో ఇక్కడ ఎవరికి తెలి ఆ అందులో ఇక్కడ ఉండే వాళ్ళకి నేచర్ గురించి నాకు తెలిసినంత వరకు పెద్దగా ఐడియా ఉండదు సిటీ లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఏం సజెస్ట్ చేసే కూడా అవ్వదు అదే మనం పల్లెటూరులో ఉన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాం పుల్ మా తెలిక్ పోయినా ఇంకా వారు మా ఇంటి పక్కన వాళ్ళయినా ఓ ఇలా ఉంది ప్రాబ్లం అంటే ఇలా చేస్తే పోతది అలా అని చేస్తారు మీరింకా గమనించినట్లయితే ఇప్పుడు అమ్మవారు పోస్తుంది అంటారు ఐడియా ఉందా అండి ఆ అదే ఇప్పుడు మన పల్ ఆ ఇట్లా బుడ్ ఆ ఏమంటరు కొంచెం రౌండ్గా వచ్చి వస్తాయి
అవునవునండి.
అదే ఇక్కడ అనుకోండి హాస్పిటల్ వెళ్ళి అలా నయం చేపిచ్చుకుంటారు. అదే పల్లెటూర్లయితే అదేమంటరు ఒకా వేపాక్ తీసుకొని ఆ వేపాకుతో మనకి
తెలిసినో ఓ ఏంటండి
మా మమ్మీ స్కడిచి అరే ఉంటుంది కదా ఈ వేపాకు ఆ దాన్ని తీస్కొని మనకి అంతా ఇట్ల ఆ కళ్ళల్లోకి ఆ నోట్లోకి అలా వేస్తారు కదండి ఇదేమంటరు ఒక అమ్మవారిగా భావించి మళ్ళీ తర్వాత ఆ వేపాకు వేయడం వల్లే మనకి తగ
ఆ వాటిని చికెన్ పాక్స్ అంటారు కదండి.
ఆ చి
ఆ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అంటారు.
అవునవును. ఆ చికెన్ పాక్స్ అవి వచ్చినప్పుడు అట్ల చేస్ వస్తారు వేపాక్తో అది ఇట్లా ఏమంటరు మిక్స్ చేసి ఆ దాని నుంచి వచ్చే వాటర్ని మనకి ఇలా చేసి వేస్తారు. ట్రీట్మెంట్ లాగా అది అయితే హస్ హాస్పిటల్ వెళ్ళి వేల వేలలో డబ్బులు పెట్టి ఆ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అంటూ చేస్తారండి.
అవునండి.
ఇక్కడ ఆ సిటీలో ఉండే వాళ్ళకి మాక్సిమం ఇవన్నీ తెలీదు.
మ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఏమన్న ఇప్పుడు వంటలు చేస్తుంటే చిన్నది మిరపకాయ కాయ్ కారంలన్న ఇంకా కొత్తిమీరాకులు అవి ఏమన్నా కావాల కరివేపాకులు ఇలాంటివి కావాలంటే ఖచ్చితంగా సిటీ వాళ్ళందరూ వెళ్లాల్సింది షాప్స్ కి
ఓకే అవును
అదే మనము పల్లెటూరులో తీసుకుంటే ఇంటి చుట్టుపక్కలే మొత్తం పెంచేసుకుంటారండి
కరివేపాకు చెట్టు కావచ్చు మళ్ళీ కొత్తిమీర ఇంకవన్నీ ఇంటి దగ్గరే ఉంటాయండి మళ్ళీ పొలం దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు
అవునండి
ఇంటి కాంపౌండ్ లోనూ లేదంటే ఇంటి బ్యాక్ సైడ్ దగ్గరలోనే పండిస్తారు మాక్సిమం ఒక టూ త్రీ చెట్లు వాళ్ళ ఫ్యామిలీకి సరిపడే విధంగా వీళ్ళు ఒక ఒక కొత్తిమీర కావచ్చు కరివేపాకు ఒక ఏమంటారు ఒక ఆక్కవాలన్నా వీళ్ళు కొనాల్సినది మనీ పే చేయాల్సినది
అవును
ఆ జస్ట్ దానికి కావాల్సింది వాటర్ అంతే పెంచడానికి వీళ్ళకి అంత ఐ ఐడియా లేదు కదాండి ఎందుకంటే వీళ్ళు సిటీ లైఫ్ లో బాగా అలవాటు పడిపోయింటారు ఏమంటారు ఆ నీటి చ్చ విలువ తెలియదు వీళ్ళకి
హ
ఆ నేచర్ విరువా తెలియదు వాటి నుంచి ఎంత యూజెస్ ఉన్నాయో మనకి తెలిదు
అదే అండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకోడానికి ఫస్ట్ నరికేస్తారు
అవును అవును ఆ చెట్టు వల్ల చాలానా యూజ సన్నాయండి ఏమంటారు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు సమ్మర్ సీజనే వచ్చింది అనుకోండి ఇక్కడ వీళ్ళయితే ఏ అంటూ మళ్ళీ కూలర్లు అంటూ వాటనిట్టి యూజ్ చేస్తారు అదే పల్లెటూరు సైడ్ అయితే ఆ మరీ అంత వేడి ఎక్కువ ఉన్నప్పుడు బయటకు వచ్చి కాసేపు అలా చెట్టు నీడలో కూర్చుంటే చాలు చల్లటి గాలి తో బాగా ఎంజాయ్ చేసేవచ్చు మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా అండి పల్లెటూర్ని
ఆ అండి మా తాతయ్య వాళ్ళు, మా అమ్మమ్మోళ్ళు అక్కడే ఉంటారూ. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే, ప్చ్ మొన్న రీసెంట్ గ కట్టిచ్చుకున్నాం ఇల్లూ. ఆ చుట్టుపక్ క్క మొత్తం చింత చెట్ల అండీ. నాకు లోపల బోర్ కొతే నేను అసల్ ఫోన్ కూడా యూస్ చేయనుండి. బయటి చూసీ మం చ్చం ఏసుకొన్ పడుకొనేసానండి నేను. ఆ అంటే ఇక్కడ మొత్తం పొల్యూటెడ్. ఆ పొల్యూటెడ్ ఎయిర్ వస్తుందీ.
అవును ఇక్కడ అండ్ వెహికిల్ చెక్కువా
అవును అదే
హలో ఆ ఆ అవును అవును ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు. అది మెయిన్ పాయింట్. ఇక్కడండి కా ఏందంటే సిటీలో పడుకోవాలన్నా ఆ వెహకిల్స్ సౌండూ అసలు నిద్రపోయి కూడ కొంచం ఉండదు ఎందుకంటే, వెహికిల్స్ మాజ్ మం టెన్ లెవెన్ అయినా నైట్ తిరుగుతూనే ఉంటాయి. ప్రశాంతంగా పడుకోనిక్ కానీ స్వేచ్ఛ ఉండదు. అదే మన పల్లెటూరు సైడ్ తీసుకున్నాం అనుకోండి. మహా అంటే వెహికిల్స్ ఉన్నా గూడా తక్కువ ఉంటాయి. తక్కువలో గూడా మినిమం అం టే ఎయిట్ నైన్ అన్నా ఎయిట. అంతకు మించి ఇంగ తి ఎవరు తిరగరు. పడుకుంటారు. ప్రశాంతంగా ఉం ఉందండి. సాయంత్రం అయితనే అందరితో కుల్ కలిసి కూర్చొనీ మాట్లాడీ. బాగా అంతా.
బాగుంటుందండి. కానీ కానీ ఎట్లా అంటే ఇప్పుడూ ప్చ్ ఆ పల్లెటూరులో మనమూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఈవినింగ్ అయితే, నేచర్ మధ్యలో కూర్చొనీ ఆ అమ్మమ్మోళ్ళు తాతయ్య ఓళ్ళందరు కూర్చొని మాట్లాడుతుంటారూ. అది ఇక్కడ అనుకోండి అట్లా ఉండదు.
అవును ఎవర్ లైఫ్
ఎవర్ లైఫ్ వాళ్ది.
అంతా బిజీ లైఫ్. మ్మ్ అంతా బిజీ లైఫ్ అండి ఇక్కడా. నలుగురితో కూర్చొని మాట్లాడే అంత టైం ఉండదూ. మళ్ళీ ఎవరికి ఎవరూ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏమంట ఏమంటారు. సమ్మర్ సీజన్ లో ఆ స్విమ్మింగ్ వెళ్ళాలన్నా డబ్బులు పే చే మరి చేయాల వీళ్ళు.
అవునండి ఇప్పుడు నేచర్ ఎంజాయ్ చేయడానికి కూడా వాళ్ళు రెసార్ట్లకి వాటిలకి వీటిలకి వెళ్త
అదిను మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ వెళ్లాలన్నా డబ్బులు పే చేయాలండి.
అవును.
అదే మన పల్లెటూరులో అయితే బావులు ఉంటాయి. ఇంకా మన పొలాల్లో తో తో ట్టి ఎట్లుంటాయి అక్కడే వెళ్ళి మనం మోటార్ అన్ని మోటార్నీల్ ఆన్ చేసుకొని బా ఎంజాయ్ చేయొచ్చు అక్కడే ఎందుకం అంటే వీళ్ళకి ఇవన్నీ తెలీదండి. వన్స్ తెలిస్తే మాత్రం డిఫరెన్సెస్ ఎవరైనా పల్లెటూరునే ప్రిఫర్ చేస్తారండి.
ఆ అవునండి.
ప్రతిసారి ఎందుకంటే నే వచ్చారు ఆ విధంగా మనల్ని అక్టక్ చేస్తున్నా అక్కడ
అవునండి. థ్యాంక్ యూ అండి మీస్ మిస్స్ చైన్ నుంచి పల్లెటూర్ అంటే మీరు పల్లెటూర్ లో ఉంటారు కాబట్టి మీకు తెలిసింట్టుంది. దాని గురించి నాకు తెలియని దానికి మీరు కొంచెం బాగా అవగాహన ఇచ్చి ఉన్నారు మీ సైడ్ నుంచి మంచి సమాచారాన్ని మాకు అందించినందు నన్న ధ ధన్యవాదాలండి హ